ఆ ఇప్పుడు ఎక్కువ రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా
ఉమ్
రోడ్ ప్రమాదాల
రోడ్డ్
యాక్సిడెంట్స్
ఆ
వాటికి అంటే అవి తిరగాడానికి కారణం ఏంటి
మనం జాగ్రత్తతో తోలక పోవడం కారణం
జాగ్రత్తగా తోలకపోవడం కారణం అంటారా
ఆ
అంటే ఇప్పుడు ఓవర్ స్పీడ్ పోవడం అవి కూడా తప్పు పైనా
కో శ్ర గం త రా గుతే మనమ్ రోడ్ మీద పోయెటప్పు
కొన్ని కొన్ని రోడ్లకి కొంత కొంత స్పీడ్ అండ్ లిమిట్ ఏ ఉందిడితే
ఉ ఉంటది
అంటే ఇప్పుడు నేషనల్ హైవే లో ఆ ఎంత స్పీడ్ పోవాలి లేకపోతే మావులుగా విలేజ్ హైవేలలో ఇంత స్పీడ్ పోవాలి అలానే ఉంటది కదా
ఆ
దాన్ని అందరు పాటిస్తే అలా జరిగే అవకాశాలు తక్ తక్కువ ఉంటాయంటారా
ఆ అన్ని అందరు పాటితే యాక్సిడెన్ తక్కువ అవుతాయి
కాకపోతే ఇప్పుడు కొంతమంది యువకులు ఉంటారు కదా ఓ స్పీడ్ పోవడం అటువంటి వాళ్ళని ఏం చేయాల
చాలా మందిది లైసెన్స్ ఉండకుండా తోలేస్తారు
లైసెన్స్ ఉండకుండ బైక్లు నడుపుతార అంటారా
ఆ
ఇప్పుడు వాళ్ళ వల్ళ నష్టపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా
ఇప్పుడు పోలీస్ ఎంత చే తీ పోలీసు ఎంత జాగ్రత తీసుకున్న హఠా పోలీసులేనున్న రోడ్ మీద పోతారు చాలమంది
ఆ అంటే ఇప్పుడు అలా జరగకుండా ఉండాలంటే కొంచెం అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా ఎవరుకు ఆ చిన్న పిల్లలకు బండి ఇవ్వడం అలా చేయకుం డా ఉండడం మంచిది అంటారా
ఆ అంతే
అంటే ఇప్పుడు ఆ చానా వరకు అంటే కొంతమంది ఎక్కువ ఓవర్ స్పీడ్ బోవడం లేకపోతే వేరే వాళ్ళు ఎదురుగా వచ్చి డీ కొట్టడం అలా జరుగుతున్నాయి గదా కొండలో కొండ ప్రాంతాలలో అలా
ఆ
అప్పుడు కొంచెం పెద్ద రోడ్లు వేయడం లేకపోతే ఎక్కువ ట్రాఫిక్ సిగ్నల్స్ స్పీడ్ బ్రేకర్స్ అలా పెట్టడం మంచిదంటారా
అవును పెట్టాలికి మరి మరి తొండ ప్రాంతాల్లో అయితే ఇబ్బంది అవుతుంది కదా
అంటే ఇప్పుడు కొండ ప్రాంతంలో అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ట్రన్నింగ్ ల కాడా కొంచెం పెద్ద ఎ లైటింగు లేకపోతే ఆగు మిర్రర్స్ అలా ఏర్పాటు జేయడం మంచిదేనా
ఆ మిర్రర్స్ అవి పెడ్డం మంచిదే మ్ బర్ అంత అంత జాగ్రత్తది తన మనం దార చది చాలి దాదా సంతోషం
అవును సహకరించాలి కాపోతే కొంతమంది ఏం జేస్తారంటే అక్కడ మిర్రర్స్ అలా బెడతా ఆ మిర్రర్స్ ని పగల గొట్టడం అలా జేస్తారు గదా
ఇబ్బుడు చాలా మిర్రర్స్ అయితే అన్ అన్భేదబుల్ మిర్రర్సు బేతావరం మీరు రసం అయి పెడితే బాగు
కాపోతే ఇప్పుడు ఆ ఆ ఇప్పుడు ప్రజెంటు కొంతమంది వెయ్ కిల్స్ కి డిమ్ లైట్స్ గాకుండా ఆ కంపెనీ నుంచి వచ్చే లైటింగ్ గాకుండా సొంతంగా ఎల్ఈడీ లైట్స్ వైట్ డిస్ప్ లైట్స్ అలాంటివి ఏపిస్తారు గదా
ఉంపుడు కంపెనీ వచ్చే రైటు కొంచెం డిమ్ముగా ఉంటాయ్ కంపెనీ నుంచి రైట్ నుంచి డిమ్ గా ఉంటాయ్ బళ్ళీ బైటా మాడు బైటా మాటేటులో మరి ఏ హై లెవెల్ రైటింగ్ దడున్నా మీడియర్ లెవెల్ ర అమ్మలని వు గౌమెంటు చట్ట నిత్నాయే చట్ట ఇతున్న రూల్ దతే బాగుండు ను
ఆ నేను గూడా అదే అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు కొంతమందిలై ఇప్పుడు ఎదురు ఎదురుగా ఒక బాస్ స్సు వస్తుంది బస్సు డ్రైవర్ ఏం జెస్తాడు కంపెనీ ఇచ్చిన బస్స్ డ్రైవర్ బస్సు డ్రైవరు గవర్నమెంట్ బస్ డ్రైవరు సపరేట్ లైట్సేమి ఏపియ్యరు గదా
అ
అప్పుడు వాళ్ళు కంపెనీ నుంచి బస్ కే లైట్స్ వొస్తే అయ్యే ఏసుకుంటారు గదా
ఊ
ఆ ఇప్పుడు ఇచ్చి ఎదురుగా ఏదైనా వెఇకిల్ వస్తుంటే వాడు మోడిఫై జేపించి మంచి ఎల్ఈడి ఏ డిస్కో లైట్స్ లేదంటే ఫోకస్ లైట్స్ బాగా అలాంటివి ఏపిచ్చినప్పుడు బస్ నడిపే బస్ డ్రైవర్కి కళ్ళల్లో పడి బస్సుని ఎట్టబడితే అట్ట తిప్పడం అలా జరిగి ఉంటాయి కదా
అవును.
మ్. దానికోసం లైటింగ్ అంటే ఇప్పుడు ఆ పోలీసులు మాడీఫైడ్ సైలెంసర్స్ అయి పట్టుకుంటారు కదా అంటే ఇప్పుడు కంపెనీ నుంచి తెచ్చిన సైలెన్సర్ కాకు ండా వేరే సైలెన్సర్ అలా ఏపిస్తేన అలానే ఇలా లైట్లకు కూడా అలాంటి చట్టం మస్తు మంచిదంటారు.
చట్టం వస్తే మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత చట్టం వచ్చినా బయట మార్కెటు లేైచ్చమాప్పటిదాక ఫస్ట్
అ అమ్మే వాళ్ళ అమ్మే వాళ్ళను కూడా పట్టుకోల్ల కదా
ఫస్ట్ ఆఫాల్ మ్యానుఫాక్చర్ ఆ ఆపాలి. గవర్నమెంట్ అండి. పవర సో తా నేన్చెప్పియిన రోజే బాండ్
అంటే అసలు మీరు డైరెక్ట్ కంపెనీకే చెప్పేయాలి. కంపెనినే కంపెనీ మీదే యాక్షన్ తీసుకోవాల కదా
యా మ్
అప్పుడు గవర్నమెంట్ ఎన్ని బండులని ఆపుతుంది.
అది నిజమే డైరెక్ట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అలర్ట్ చేయకూడదని చెప్పేస్తే స్తే ఇంకా అలా లైట్ దొరకవు కదా అంటార
మ్. డోర్ దీవిచ్చిన మళ్ళీ మళ్ళీ బస్సుతో బస్సులో ర్యాలీలు తయారయ్యే కంపిని వెళ్ళి అప్పుడు బస్ది ఎంత విజిబిలిటీ కావాలో అంత పై తపాసి లైట్ పెట్టాలని మ్ ఒక రూల్ తేత్ త్తే బాండ్ను.
అంటే ఇప్పుడు బస్ మ్యానుఫాక్చరింగ్ దగ్గరికెళ్ళి ఆ అంటే అదిగుడ నిజమే ఇప్పుడు వన్ కిలోమీటర్ దాకా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు కనపడేలాగా అలా పెట్టడమంటరా
ఆ ఓ పట్ ట్టిత ఓ పట్టిత విజన్ అ అ బస్స్ ది లిమిటని అదే అది లిమిట్ రయిట్ ఆఫ్ రయిటని అని గవర్నమెంట్ రూల్స్ క్రాస్ చేస్తే బాన్ను
అది కూడా నిజమే కాకపోతే కొంతమంది ఓవర్ స్పీడ్ పోవడం అంటే ఇప్పుడు కంఫర్మ్గా ఇదే స్పీడ్ పోవాలి. ఈ స్పీడ్ కంటే ఎక్కువ పోతే ఫైన్ పడితట్లా ఏమనా కెమెరాలు హైవేలలో కెమెరాలు పెట్టడం మంచిదేనా
ఫస్ట్ ఆఫ్ ఆలు బంండ్లు బండి స్పీడ్ లిమిట్ ఆటోమేటిక్తో పెట్టాలి.
అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ట్రైన్ ఉంది. ట్రైన్ అట్ బస్సు ఉంది బస్సు క యాభై గంటే ఎక్కువ స్పీడ్ పోడానికి అసలు కుదరదు అలా పెట్టాలంటారా
ఆ అవును.
అది కూడ్ నిజమే. కాకపోతే కొంత మంద్. మాడిఫై చేయించుకుంటారు కదా వాటిని కూడా
ఫస్ట్ మనం రూల్స్ మనం రుచి తెత్తే అప్పుడు దమ్ అటోమేటిక్ మనంద మారేఔస చశలు దరంన్నా జదా
గవర్నమెంట్ ఒక్కటే మారుతలు జరిపోదు దానికి తగ్గట్టు జనాలు కూడా మారాలంటారా
ఆ
అంటే గవర్నమెంట్ చేసిది తన పని అంటే వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర రావడం అయ కానీ కొంతమంది బ్లాక్ బ్యాగ బ్లాక్ మార్కెట్ ఉంటాయి కదా అక్కడి నుంచి కూడా పోకుండా అరికడితే అప్పుడు సక్సెస్ అయి సంత అంతేనా
అంతే
ఆ ఇంకా కొంత అక్కడలా ఆటోమేటిక్ లైటింగ్ అదే ఆటోమేటిక్ కెమెరాస్ ఎక్కువది అమ్ ఆటోమేటిక్ పని పడేది అదేస్త మేల అంతార
ఇప్పుడు ఎంత ఆటోమటిక్ కెమెరా ఉన్నా మన నినిపృతరా మనం రూల్స్ పోలో పోవాలి ఆటోమేటిక్ కెమెరా ఉందని చో మనంమెరా లేదు కదా ఎవరు లేదు కదా ఫస్ట్ వెళ్దాం అని
అదిలో నిజమే చాల చ చాలా మంది ఉంటారు అలా కూడా అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు
ఆ
అంటే ఇప్పుడు ప్రజలలో మార్పు తేవాలంటే ఇకా అది వాళ్ళ ఇష్టం అంటతుంది గవర్నమెంట్ ఎంతో చేసినా వా మపులాకుంట సజ
ఇప్పుడు తాదేవాళ్ళు చాలా కొంచం మారారు